హలో
ఆ చెప్పండి బాగున్నారండి
బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి.
ఏం చేస్తున్నారండి.
ఏం జేస్తలేం ఇప్పుడే వంట అయిపోయిందండి. ఖాళీగానే ఉన్నాము
అవునా ఏం వంట చేసారండి.
మేమ పప్పన్నం చేసామండి. పప్పు రసము రైసు
అవున అండి
బీట్రూట్ ఫ్రై చేసామండి.
చాలా చేసారండి. మీరు
చేసాం చేసం మండి డైలీ ఉంటుంది. అండి మది
అవునా మీరు చాలా రకాలుగా తింటారండి.
ఉ తింటామండి తిననీకే పుట్టమండి.
అవునా అండి అంతేలేండి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని జీవితాలు ఉన్నప్పుడు బాగా బాగా తిని పుష్టిగా బలంగా ఉండాలండి
కదా బలే చెప్తన్నావ్ అండి మీ అడ్వైజ్ వల్ల ఇంకా కొద్దిగా ఇంకా పూష్టి గా తినడానికి ట్రై చేస్తామండి
మీరు వంట బాగా చేస్తారా అండి
పర్లే
అవునా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి అంటే హోమ్ ఫుడ్సా లేకపోతే వెజ్ ఆ నాన్ వెజ్ ఆ
నాన్ వెజ్ ఇష్టపడనోళ్ళు ఎవరు ఉంటారండి
ఎందుకండి తినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా
నాన్ వెజ్ తినే వాళ్ళకు దాని గురించి టేస్ట్ తిన్నోళ్ళు గురించి మనం చెప్పు కుడదు కాని తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టడనీ వాళ్ళు ఎవరు ఉంటారండి
అవునా
ఆ తినోళ్ళు గురించి పాపం వాళ్ళకి ఎందుకో కొద్దిగా తినాలి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు ఏధో ఉంటాయి దాని గురించి మనం చెప్పకూడదు మనం నాన్ వెజ్ జో ఫేవరెట్ వొళ్ళాం కదండి నాన్ వెజ్ ఎలా ఉంటాము
మీరు చికెన్ బాగా ఇష్టపడతారా చికెన్ మటన్ ఫిష్ అలాంటివి బాగా ఇష్టపడతారా అండి
అదే నాన్ వెజ్ అంత అదే చికెను మటన్ ఫిష్ తినగలను మిగతా ఏవి లేవు కాని మూడు ఐటమ్స్ ఏ నండి
అవునా మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
ఆ చేస్తమండి
అవునా ఇంకా అండి మీరు అంటే మామూలుగా కర్రీస్ ఎలాంటివి చేసుకుంటారు పప్పు రసము ఇలాంటివి చేసుకుంటారా
అవి పప్పు రసం ఇవన్నీ కామన్ కదండి మనకు
ఇంకా ఇంకా ఎలాంటి కర్రీస్ చేసుకుంటారండి
మా బాబును వాళ్ళ చే అక్కకు చెప్తున్నారండి
డి మీరు ఎలాంటి కర్రీస్ చేసుకుంటారు అండి
మా చెప్పండి
క్యాబేజ్ అంట ఆలూ నంట
అవునా అండి ఇంకా
మొత్తం వెజిటబుల్స్ అన్ని చేయగలుగుతాం
మీరు ఇంకా అంటే ఆ బేకరీ ఫుడ్ ఇష్టపడతారా లేకపోతే హోమ్ ఫుడ్స్ ఇష్టపడతారా స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమా
పోము అండి అది మైదా తో అది మైదా ఏ కూవ యాడ్
ఆ మైదా వల్ల మీరు తినాలనిపించదు కానీ ఇంట్లో ఆ ఇంట్లో లో స్నాక్స్ ఎలాంటివి చేసుకుంటారు కజ్జికాయలు కారాలు అట్లాంటివి చేస్తారా అండి
ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫంక్షన్లు ఉన్నప్పుడు చేస్తా
అవునా మేము కూడా అంతేనండి ఇంట్లో బాగా అంటే కజ్జికయలు, కారాలు, చెకిలాలు, చెక్కలు, నిప్పట్లు ఇంకా ఇలాంటివి చేసుకొని తింటామండి మా పిల్లలు కూడా హోమ్ ఫుడ్స్ నే ఇష్టపడతారండి
ఊ హోంపుడే బాగుంటుంది కదండి ఎంచెపు కొద్దిగా కష్టపడి కుంటే హెల్తీగా ఉంటాం ఆరోగ్యం అన్ని విధాల ఉంటాము
అవునండి కానీ పిల్లలు ఇప్పుడు హోమ్ ఫుడ్స్ కంటే బయట పిజ్జాలు బర్గర్లు ఆ నూడిల్స్ ఇట్లాంటివే ఇష్టపడతారు కదండి కానీ మీరు ఎంకరేజ్ చేస్తారా అలాంటివి
అ లేదండి అటువంటి జోలికి వెళ్ళమండి నాకు అవి నాకు కూడా పెద్దగా ఇష్ ష్టం లేదు కానీ పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళున్ ఎక్కు ప్రెజర్ చేయకూడదని కొద్దిగా వాళ్ళ క్ కొద్దిగా ఆ పూర్తి ఫ్రీడమ్ మేము ఎప్పుడో వీక్లీ వన్ టైము టూ టైమ్స్ అయితే అవకాశం ఇస్తాం
అవునాండి ఇంకా పిజాల్ ఇవి అండి గోబీలు పానీపూరలు పానీపూరి అంటే ఇష్టమా అండి
అయ్యమ్మా ఆయన డైలీ తీసుకొచ్చి పెడతాడుడి గోబీలు పనీ పూరిని తినేవాళ్ళు ఉంటే డైలీ పెట్టేస్త డండి తినను తినే ఆ తినే వాళ్ళు ఉండాలండి డైలీ తీసుకచ్
నాకు కూడా పానీపూరి అంటే ఇష్టం అండి ఆ చిట్టి చిట్టి పూరీలోస్ స్టఫ్ పెట్టుకొని తర్వాత ఆ నీళ్ళల్లో ముంచు కొనీ నోట్ పేట్టుకోవడమే అండి నోర్ంత తెలిచి అంత నోట్లో పెట్ కోని అది ఒక పక్క బయటికి కారోతాన
అదో త్రిలింగ్ ఉంటుందండి
అవునండి చాలా బాగుంటది పానీపూరి అంటే బాగా ఇష్టం అండి ఇంకా గోబి అన్ అంత ఇష్టం ఉండదు కానీ పాన్ బా తింటాను
గోబీగా గోబీ రైస్ కూడా బాగుంటుంది అ ఆ మనేరే ఆ మా ఏరియా బాగా స్పెషల్ అండి బాగుంటాయి
అవునండి
మ్
ఈ రోజు పప్పు చేసామన్నారు కదా ఎలా చేశారండి మీరు పప్పు
పప్పా
అవునండి
మీలేలా చేస్తారండి ఫస్ట్
కందిీపప్పు అంటే మేము కుక్కర్ లో పెడుతామండి విజిల్ కుక్కర్ లో పెట్టి ఆ బ్యాల్లు వేస్తాము పచ్చిమిర్చి టొమాటో తర్వాత పసుప్ పు ఆయిల్ వాటరు ఇంకా కొంచెం అనియన్ గార్లిక్ క్ అన్ని ఒకేసారి వేసి ఆకుకూర అన్ని వేస్తామండి అన్నిీ వేసి మ్ మ్ అది లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెడతామండి ఒక టూ టూ గానీ త్రీ గాని విజిల్స్ పెట్టేసి అది విజిల్ అంతా పోయిన తర్వాత మళ్ళీ పప్పు గితి తీసుకొని పప్పు ననిపేసి పోపు పెట్టుకుంటాం అండి చాలా టేస్ స్ట్ ఉంటదండి మీరు కూడా అలాగేసుకుంటారండి
అవునండి మేము కూడా
ఇంకా పప్పులో కూడా చాలా రకాలు ఉండయ్ గా అం
ఆ దాంట్లో కూడా ఆకుర పప్పు ఉంటుంది మెంతిపప్పు ఉంటుంది ఎందా ఇంగ చాలా చాలా ఉన్నాయండి దాంట్లో కూడా టమోటా పప్పు సోరకాయ పప్పు మ్యాంగో పప్పు
అవునండి మీరు చాలా పప్పులు చెప్పారండి
ఉ చాలా పప్పులు ఉన్నాయి కదండి మడి సా సొరకాయ పప్పు
ఏమండి
గోంగూర పప్పు
ఆ గోంగూర పప్పు చాలా టేస్ట్టీ ఉంటు
బావునండి గోంగూర పప్పు బాగుంటది ఆలోచందలు పప్పు కూడా చేస్తారంట కదండి
ఆ ఈ కంది బ్యాడల్ బదులు అలసంద బ్యాడల్ యూజ్ చేస్త స్తారండి మా పెద్దవాళ్ళు ఆ విధంగా ఇవ చిన్నప్పుడు మేము చిన్నప్పుడు వాటితోని తయారు చేస్తాండ్రి కాబట్టి అే మేము చిన్నప్పుడు అ కూడా తిన్నామండి ఆ టేస్ట్ చేసామండి
బాగుంటుంద టె
బాగుంటుంది బాగుంటుందండి మేము చిన్నప్పుడు వాటితో కూడా
మేము ఎప్పుడు తినలేదండి మేమైతే అయితే కందిపప్పుతోనే ఎక్కువ ఇష్టపడతాము
ఆ మీ చి మీ మేము చిన్నప్పుడైతే అలసందల పప్పు కూడా తిన్నామండి
అవునండి ఇప్పుడు అందరూ మెంతిపప్పు గోంగూర పప్పు టొమాటో పప్పు
ఇప్పుడు ఇప్పుడు కాని చి చిన్నప్పుడు అన్నీ ఆ ఆ అప్పుడు అండి తోటల్లో దొరికేటివి మాకు పొలాలు ఉంటాయండి పొలాలు ఆకుకూరలన్నీ తీసుకొచ్చుమండి శర కంట వాట అంట గింజిరా కంట
అవునండి ఆ అట్లా ఆకుకూరలు తినడం వల్లనే ఇంకా అంటే
పాలకూర మెంత మెంత కూూర అన్ని తోటలో పండిస్తాను చుక్కా కంట రకరకాలు వడి వాడి తీసుకొచ్చుకని హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాంది మ
అవును కరెక్ట్నండి అలాంటివి తినడం వల్లనే మనం చాలా ఆరోగ్య
ఆ మొత్తం అన్నీ పప్పుకు సంబంధించినటువన్నీ కంది సేవు పల్సంత బెల్లు వండుతాయి కంది బెల్లు వండుతా అండా మెరపకాయలు వండుతాయి టమోటా వండుతాయి ఆకుర్లు వండుతాయి ఒక కాయలు తప్ప మొత్తం అండి వండిస్త సాధమండి ఇంకా అందుకోసం అన్ని ఆలిన్ వన్ మన దగ్గరే ఉంటాయి కాబట్టి హెల్తీగా ఆరోగ్యంగా ఉంగా ఉండే విధంగా ఉంటాడు మీ ఇప్పుడు అన్ని కొనల్లో తినాల కదండి అన్ని కొనేటి ఇప్పుడు
పెట్టట్లేదండి అవన్నీ
మేము అ తోటలో పెడ పెట్టే లేదమండి అవి గుతుకి ఇచ్చేసినామండి
అవునా వేరే వాళ్ళకి గోరుకి గుత్తకి ఇలాంటి ఇచ్చినప్పుడు
ఆ వాళ్ళే వేరే వేరే పొలాలు పెట్టుకుంటున్నారు కాబట్టి టి
ఇంకా అలాంటప్పుడు మనం అలాంటప్పుడు ఇంకా వాళ్ళు చేసుకుంటూ అంటారు కాబట్టి మనం తెచ్చుకుండేకు ఇతిదది మనం కొనాల్సిందే తినాల్సి
తినాల్సిండేది ఇప్పుడు అన్ని అప్పుడు అన్ని పండుకొని తింటా అంటే ఇప్పుడు కొనుక్కొని తింటానమండి పండించుకున్నప్పుడు తినే వాళ్ళము ఇప్పుడు కొనుక్కొని తినే వాళ్ళము
కొర్రలు రాగులు జొన్నలు సద్దలు గోధుమలు ఇలాంటివి అంటే
ఆల్మోస్ట్ మేము చిన్నప్పుడుయితే రాగులు వండుతాండి గోది దుములు పండుతాంట అవును మాత్ తెల్సి అ రెం మూడు ఇవయితే నా ధాన్యాలు అయితే మేము కూడా చూస్తా అంటమండి ఇప్పుడు ఐడియా లేదు ఇప్పుడే తక్కువ గాని అప్పుడైతే మే చిన్న పిల్లల అప్పుడని జొన్నలు కొర్రలు రాగులు లు ఇవన్నీ చూసామండి గోధుమలు
గోదుమ ఇలాంటివన్నీ అప్పుడు ఆ కాలంలో పొలాల్లోనే పండించుకొని తినే వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కొను కొన్ని నాల్స వంది అప్పుడు తిన్న అలాంటివి తిన్న వాళ్ళు మాత్రం ఇప్పటిక అంటే గట్టిగా స్ట్రాంగ్ గా ఉ ఉండగలిగినారు ఇప్పుడు అన్ని ఇట్లా బేకరీ వై మ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల ఏ చిన్న అంటే ఈ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా
హాస్పిటల్ క వెళ్ళాల హాస్పిటల్ ట్రీట్మెంట్ దీసుకోల వాడుతనే సరిపోతుందండి
అవునండి అందుకే హాస్పిటల్స్ అంటే స్ట్రీట్ కు ఒక నాలుగైదు కట్టారండి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎవ అంది ఆ హాస్పిటల్స్ ఎక్కువ అయిపోతున్నాయి
ఆ పుడ్డుకు సంబంధించి చిన్న సక్రమం కాకపోతే మొత్తం హెల్తే పడవుతు
హెల్త్ పాడవుతుంది ఏం చేస్తారండి ఆయిల్ కాంచిన ఇల్లోనే ప్రతిసారి కాంచడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయిపోత
అప్పుడు ఈ ఆ టై లో ఈ ఫాస్ట్ ఫుడ్ అంత ఆ టై లో లేదు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ త ఎక్కువ రావడం వల్ల
అంటే నాలుగు మీద రుచి కోసం మనము ఆరాట పడుతున్నాం గాని మన హెల్త్ ఎలా పాడవుతుందో గమనించట్లేదండి అందుకని మన లాంటి వాళ్ళ కోసం వాళ్ళు కూడా ఆ ఎట్లా చేసినా తి
అళ అనేది వాళ్ళు కాన్సన్ంట్రేషన్ చేయలేదు వాళ్ళ టేస్ట్ కోసం రకరకాల చాలా ఐటమ్స్ కలుపుతున్నారు మన టేస్ట్ కోసం మనం ఆలోచిస్తాను హెల్త్ గురించి ఆలోచించలేదు
హ ఆ టేస్టీ సాట్లు ఆ టేస్టీ సాల్ట్లు కల్పు వల్ అంటే స్టమక్ పెయిన్ రావ తరజమప్సెట్ అవ్వడ ఇలా జరుగుతుందంటే మోషన్స్ కూడా అవుతున్నాయి కానీ మన వాళ్ళ వెళ్తున్నారుర అంటే
దాన్నేం వదలేదు ఒక రోజు రెండు రోజులు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి మూడో రోజు మాత్రం మళ్ళా దాని కళ్ళ వెళ్ళాల అంటారు
మళ్ళీ మాత్రం ఆ వా మళ్ళా ఆ ఫుడ్కే వెళ్తారు అవే ఇష్టపడతారండి ఆ ఏం చేస్తామండి సమాజం మారదు
అదే కదండి ఓకేనండి
మీరు ఆ మీ విలువైన సమయాన్ని మా తో కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదములండి
ఓకే ఓకే మీకు కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ